హలో
ఆ వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుంది హాయ్
హాయ్ బాగున్నారా
ఉ సూపర్ మీరు
మేము కూడా బాగున్నామండి
హ్మ్ ఆ తిన్నా ఇప్పుడే మీరు తిన్నారా
ఆ ఇప్పుడే మేము తిన్నాను. ఆ మా ఇంట్లో వాళ్ళు తింటారు అన్నార అనమాట మ్ అవునండి మీకు తెలుగు పడుగలు తెలుసా అంటేమన్నా
అవును మేము హి అంటే హిందువులమే కదా తెలుసు
ఏం పండగలు తెలుస అండి మీకు లో
ఆ మాకు ఉగాది సంక్రాంతి బతుకమ్మ వినాయక చవితి దుర్గా మాత ఇలా చాలా హిందువులకైతే చాలా పండుగలు ఉంటాయి కదా
అవునండి ఓ బతుకమ్మా గురించి చెప్తారా నాకు బతుకమ్మ గురించి ఏం తెలియదు అంతగానము మా ఇంటికడ బతుకమ్మ చేసుకోర మాటా
అవునా బతుకమ్మ ఆశలు మన అన్ని పండుగల్లో హిందువులకి పెద్ద పండుగ అంటే, అదే ఆశలు అదే ఇంపార్టెంట్ కూడా ఏ ఆడపిల్ల అయినా ఇంటికి వచ్ వచ్చేది అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చది కూడా ఇదే పెద్ద పండుగ బతుకమ్మ దశ ఇలా వీటికి మాత్రమే వస్తారు ఇంకా సంక్రాంతి
ఆ మా దగ్గర సంక్రాంతి బాగా జరుగుతదండి సంక్రాంతి నోములు అని రతం నోముకుంటారు వెంక ఆ ఆ శివుడికి పూజ చేస్తారన్నమాట అయ్యగానికి
ఉహు ఉహూ మ్ శివుడికి పూజ చేశారా నోము నోములు అంటే ఇక్కడ ఒక అంటే ఒక కులం అనే ఉ టది కదా వాళ్ళు మాత్రమే చేసుకుంటారు కొంతమంది ఏసు కుంట నోములు కానీ మాక్ కు లేవు మా అమ్మమ్మ వాళ్ ఉండరు అంటే మళ్ళన్న స్వామికి బో
ట మన మాట సంక్రాంతి నోములు ఇంకా దీపావళి నోగులు కూడా ఉన్నాయండి దీపావళికి చేతికి తాడు కడతారు మంచిగా దేవుడి దగ్గర పెట్టి తాడు కడతారు తా అది ఒక దారం కడతారు అనమాట
ఆ అది ఒకటి గులాబీ ర గులాబీ మరియు తెలుగు రంగు తెలుపు రంగు లో ఉంటది కదా ఆ ధారం చేతి కట్టుకొని ఉన్
అయితే మా దాంట్లో ప చ పచ్చది ఉండొచ్చు గ్రీన్ కలర్ ఉండొచ్చు పచ్చది ఇంకా ఎల్లో కలరు ఇంకో రెడ్ కలర్ పింక్ కలర్ మీ రన్న పింక్ వైట్ అన్నీ ఉంటంది అనమాట మన దగ్గర కలర్ కలర్ మేడకి దండ వేసుకోవచ్చు అమ్మ నాన్న వాళ్ళేమో మనమేమో చే చేతికి కట్టుకోవచ్చు అనమాట అవి
మ్మ్ హు మాకైతే ఈ నోములు ఏం లేవు కాపోతే సంక్రాంతికి అయితే అమ్మమ్మ వాళ్ళు బోనాలు చేస్తారు మల్లన్న స్వామి బోనాాలని
మల్లన్న స్వామి బోనలంటె ఏంటండి
అ మల్లన్న స్వామి తెలీదా మీక్
మాకు లేదండి మల్లన్న అనేది మా అమ్మమ్మ వాళ్లకి లేదు మర్ వాళ్ల కి కూడా లేదు అనమాట ఇగ మాకు తెలవది
అ ఈ మనకు అసలు హిందువులకి బొట్టు ఉండడానికి కారణం మల్లన దేవుడు అని నేను ఈ కథలో విన్నా స్టోరీస్లలో
అవునా అండి మా ఆ
ఆ అసెలు అసెలు మనకి ఆ అవును అవును మన కి అసలు బొట్టే లేదంట ఆ ముస్లింలను ముస్లింల దేవుడి నుంచి మన మల్లన్న స్వామి ఆ ఈ పసుపు దాని బండారి అంటారు కదా అట్లా తీసుకొచ్చిలాంట దాంతో మనకీ బొట్టు ఇవన్నీ ఉన్నాయి వాళ్ళు కోపంతో ఆ బొట్టును పెట్టుకోవట్లేదంట అది ఒక రీజన్ అది ఒక కారణం అని మాత్రం తెలుసు కనీ అది నిజమో గాదో తెలేదు
అవునా అండి ఐతే మా ఇంటి దగ్గరా నల్లబొట్ కోనియరండి నల్ల నల్ల బొట్టుపిల్లలు ఎర్రదే వెట్టుకోవాలి అని అంటరు అవును మీ దగ్గర గుడా అలానేనా అండి
అంటే నల్లది అంటే అది దిష్టి తాకుకుండాని పెడ్తరు కానీ ఎందుకు అని తెలీదు నా గుడా మరి
మోఖానికి బొట్టు పిల్లా పెట్టుకుంటం కదండి నల్లేే పెట్టుకోవద్దు అని అంటరు మా నానమ్
ఉహు ఏమో మరి నాకు తెలీదు అది దాని గురించి వాళ్ళు పెద్దవాళ్ ది గదా ఎంతో అనుభవంతో చెప్పి ఉంటరు గదా దానికి గుడా ఏదో రీజన్ ఉండింటది
శ్రీరామనవమికీ ళ్యాణం దగ్గర భోజనాలు వెడ్తరా అండి
మా ఊర్లో శ్రీరానమి అసలు చాలా మంచిగ జెస్సరు గ్రే అంటె ఘనంగా చేస్సరు మంచిగా
మా దగ్గరా రామాలయంల జరుగుతది మస్తు జరుగుతుందిండి శ్రీరావ నవమీ కళ్యాణం
మా దగ్గర గుడా ఇక్కడ గుట్ట మీద ఉంటది శ్రీరాముల వారి గుడే ఉంది మేం అంటె అందరూ ఊర్లో అందరూ డబ్బులు వేసి కట్టించుం అన్నట్టు
ఔనా అండి ఒక్కరు కట్టలేదా గుడిని
శ్రీరామనవమే గదా అహా లేదు లేదు ఊర్లో వాళ్ళ అందరూ డబ్బులు వేసి కట్టిచ్చిళ్ళన్నట్టు ఇప్పుడూ ఐదు సంవత్సరలేమో ఐతుందీ ఆహ్
కాల బాగుంటంది అనుకుంట గదా గుట్ట మీద గుడి అంటె
ఆ ఇప్పుడు మన నార్మల్ గా మన పెళ్ళిళ్ళ ఎలా చెస్కుంటమో దేవుళ్ళ పెళ్ళిళ్ళు గుడా అంత గ్రాండ్ గా అంత గొప్పగా చేస్తా ఉంటరు అసలు బాగుంటది
ఔనండి మీకు ఒక తెల్సా అండి ఇట్ల కళ్యాణం ఈ రోజ్ రోజు కట్నంగా భోజనాలు వెడ్తరు ఎందుకో మీకు తెల్సా ఆ రీజను
లేదు లేదు తెలీదు నేనెప్పుదు అంత డీటెయిల్ గా గుడా
నేను చెప్పనాండి నాకు తెల్సు నాక్ కిందనే మా నానమ్మ చెప్పిందీ ఆ భోజనాలెందుకు పెడ్తరంటే మనం ఆ దేవుళ్ళ ఆశీర్వదించినట్టు అంట ఇప్పుడు మనం పెళ్ళిళ్ళకి పోతం పెళ్ళిళ్ళ పోయి భోజనాలు తింటాం గదండి
ఆ
మనము మం మంచిగా తిన్నాము ఫుల్లు తిని అమ్మయ్యా అని ఇట్లా అన్న అంటేనంట వాళ్ళకి కోట్లు అంటే కోటనీ అని కోట్లు ఏమో అంటే ఏదో ఉంటదంటా అండి బలము ఉన్నట్టు భార్య భర్తలకి ఎప్పుడు కలిసే ఉంటారు అందుకే అందరి పిలిచి మర భోజనాలు పెడతార అనమాట పెళ్ళిళ్లైనా కళ్యాణాలలో అయినా దేవుళ్ళకి ఆశీర్వదించినట్టు ఈ పెళ్లిళ్లు మన ఇంటికాడ అక్కయ్య వాళ్ళది అయిన అక్కయ్య వాళ్ళ కోసంమైనా మనం పోయి తిట్టాం కదా భోజనాలు అక్కడ
ఆ అంటే మ సంతృప్తిగా తృప్తిగా
ఆ మనం మంచిగా తింటే వాళ్ళకి మంచి జరుగుతుంది అన్నమాట అక్కడ
ఉహు ఇంత ఇంత రీజన్ ఇంత కారణాలు ఉంటాయని నాకు ఇప్పటి వరకు తెలిదు మీరు చెప్పేదాకా
అన మాట మీకు కుడా నాకు తెలిసిన నాలెడ్జ్ ని
థ్యాంక్ యూ చెప్పినందుకు నే నాకు అసలు తెలియని విషయం ఇది అసలు ఇంతవరకు అంటే పెళ్లిళ్లకు పోతాం కూసోని తింటా అని ఇంత రీజన్ ఉంది అని మాత్రం తెలియదు
మనం కళ్యాణం దగ్గర పోయినా కూడా మీరు చూడండి రా రాముల వారి కళ్యాణం అయినా గోదాదేవి కళ్యాణం అయిన సంక్రాంతి అప్పుడు గోదాదేవి కళ్యాణం జరుగుతుంది వెంకట మేశ్వర స్వామి
ఆ అవును
ఇక్కడ కూడా ఒకరు భోజనాలు పెడతారంండి నైట్ అయినా మధ్యాహ్నం నా అసలు భోజనాలు పెడుతనే ఉంటారు అనమాట ఎ ఎంతైనా తిను నువ్వు నా దగ్గర అందుకు ఇట్లా చెప్తారన్నమాట దేవుళ్ళు
అయితే కళ్యాణం గుళ్లలో పోతే భోజనాలు పెడతారు కానీ ఇంత కారణం ఉంది దేవుళ్లు మనల్ని ఆశీర్వదిస్తారు అని మాత్రం అనుకోలేదు
అవునండి మనమే దేవుళ్లనే ఇట్లా మంచి కళ్యాణం ఇ జరిగింది అందుకే మేము మంచిగాదిసినాం అనుకుంటే
అసలు దేవుడి యొక్క కళ్యాణం చూడడమే మనకు ఒక అదృష్టం కదా దేవుల్లే కళ్యాణం చూడాలంటే అందరికీ సాధ్యం కాదు అది
అదృష్టం ఉండాలండి అక్కడ పోవ్వాలని నేను మొన్న శివరాత్రి ఉపవాసం ఉన్నాను అన్నమాట రైట్ కళ్యాణంకి వెళ్ళినాండి అసలు నిద్రనే రాలదు తే నైట్ జాగరణ చేసినా కూడా
జాగారం గూడా జేసింరా మీరు
అవునండి మీకు ఒక విషయం తెలుసా, శివుడు కళ్యాణం ఎందుకు నైట్ చేస్తారు, మళ్ళా అన్ని దేవుళ్ళ ఏమో మధ్యాహ్నం చేస్తారు, మీకు తెలుసా అండి
లేదు లేదు చెప్పండి ఒకసారి
కొక్కడికే చూడండి మీరు శివరాత్రి రోజు నైట్ మాత్రమే కళ్యాణం జరుగుతుంది మధ్యాహ్నం ఎప్పుడు జరగదు ఒకసారి మీరు ఎప్పుడైనా గుర్తు తెచ్చుకోండి ఇన్ని సంవత్సరాల వల్ల
ఆ అవును మళ్ళీ ఉదయం టైం క ఉదయం సమయం కల్లా కంప్లీట్ చేస్తారు అయిపోయిస్తారు, ఆ కళ్యాణాన్ని
అవునండి తెల్లారుజామునల్లనే మధ్య అ మధ్యాహం నైట్ పన్నెండింటి కళ్యాణం జరిగేది ఓన్లీ శివునికి మాత్రమే ఇంకా మిగతా వాళ్ళందరికి మధ్యాహ్నము నైట్ అసలు సాయంత్ర మల్ల జరుగుతదన్నమాట గని నైట్ పనేండిటికి ఓన్లీ శివుడికే అలా జరుగుతది అనమాట
మ్ హ అంటే మీరు కనుక్కున్నారా
న్ లేకుంట ఏం లేదు అంటే పెద్ద వాళ్లను కనుకు కోవాలి ఎందుకు అలా జరుగుతు టది నైట్ మాత్రమే అనేది
మ్ ఇప్పుడు కొన్ని ఫోన్లలో మనం రీల్స్ చూస్తున్నాం కదా దాంట్లో ఉమ్ రాత్రి కళ్యాణాలంటే అమ్మాయి పడుకోవడం కాని అబ్బాయి పడుకోవడం గాని చూస్తు ఉంటాం కదా అంటే నిద్ర లేకున్నా గానీ మనం పెళ్లి చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది పడుతుండ అట్లాంటి దేవుడు కళ్యాణం మాత్రం ఆ రాత్రి పూట ఐతా ఉంటది
శివుడు కళ్యాణం జరుగుతు కదండీ చాలా బాగుంటది మా ఇంటి దగ్గర అయితే అక్కడ ఇంకా పులిహోర పెడతారు ఇపుడు ఇగ ప్రసారం లెక్క
ఆ ఆ
పులిహోర పెడతారు అక్కడ ప్రసాదం సూపర్ ఉంటదండి పులిహోర
హ్మ్ ఊహూ మేము నేను కూడా ఈసారి వెళ్ళా నడుచు కుంట ఆ ఎళ్తాం కదా గుళ్లల్లో వెళ్ళామంటే నార్మల్గా మనకి ప్రసాదం ఆ పులిహోర పెడతారు. ఇంకా స్వీట్ కేసరి లాంటివి కొబ్బరి నీళ్ళు ఇవి ఇస్తా ఉంటరు కదా నేను కూడా తీసు తీ తీసుకొని వెళ్ళిన ప్రసాదని గుడికి గుడికి ప్రసాదాన్ని ఎప్పుడైనా తీసుకెలిండ్రా మీరు హ్మ్ మేము సాయిబాబా గుడికి కీ వెళ్తాం అన్నట్టు గురువారం గురువారం వెళ్ళి అక్కడ ప్రసాదం ఇచ్చి వస్తాం అన్నట్టు కాసేపు దేవుడి సన్నిధిలో ప్రశాంతంగా
అయితే మా దగ్గర ఎట్లా జరుగుతుంది అంటే ప్రతి గురువారం భోజనాలు పెడుత స్తార అన్నమాట సాయిబాబా గుల్ల ఒక రోజు ఒక గురువారం నేను ఎప్పి మర తిన్నా పిల్లకు చాలా ఇష్టం అన్నమాట సాయిబాబా దేవుడు
ఉ ఉ మ్ తన అంటే బాబాకి సింపుల్ గా హడావిడి ఏం లేకుండా హంగామా ఏం లేకుండా మనం కొన్ని పువ్వులు తీసుకొని వెళ్తే సరిపోతుది ఇవన్నీ మనం ఏంటంటే అందరు కొడుతున్నారును కదా కొబ్బరికాయలు కొడుతు ఏమో ఇవ్వాలి ఇవన్నీ ఏం అవసరం లేదు ప్రశాంతంగా మనకు ఒక తులసి ఆకు ఇచ్చినా చాలు
అవునండి అక్కడ మల్లి పూవులు ఎక్కువ తీసుకుపోతారు సాయిబాబా దేవుడికి ఎందుకు నాకు కూడా తెలియదు మీకు తెలుసా అంటే ఏమన్నా
లేదు అంటే ఇలాంటి కల్ముషం లేకుండా మన మనసును అంత ప్రశాంతంగా ఉంచుకోవాలి అని అంతే నేన్ శిర్డి కూడాడ ఎలా మీరప్పుడే న ఎల్ ఇలా ఆ అక్కడ కూడా గులాబీ పూలు మాత్రమే ఇస్త సారు బాబాకి
అవునండి అందులో ఎర్ర కలరు తెల్ల కలరు ఇంకా ఏమైనా కలర్ లు ఉన్నా కూడా తీ కెళ్తారు
హు సిరిడి వెళ్ళండి వీలైతే ఒకసారి బాగుంటది అ
నేను ఒకసారి మా అక్కయ్య పెళ్లి అయితే వెళ్ళినామ అండి అంటే మా పెలి తమ్మ వాళ్ళు మమ్మల్ని తీసుకెల్లిండ్లన్నమాట ఒకటే కార్ లో పెద్ద కార్ లో వెళ్లి మైనా
అ
న మీరు వెళ్ళి రండి ఒక్కసారైనా
నేను మూడు సార్ల వెళ్లిన శిరీడిని
అవునా చాలా బాగుంటది కదాండి అక్కడ ప్రే కారు అంతమ్
హ అవును సరే అండి మరి కొంచెం చిన్న వర్క్ ఉంది మళ్ళీ చేస్తా
ఆ సరే రండి
ఓకే బాయ్